అహా అయ్ బాగునార
ఉ బాగున్నాను నువ్వు బాగున్నావా
ఆ నేను బాగునా
ఏమి చేస్తున్నావు
ఏం జెయ్యల్ల అని ఆలోచిస్తన్న మీరేం జేస్తున్నారు
నేను కూడా అంతే ఖాళీనే ఉన్నాను మొన్ననే ఒక పెళ్ళికి వెళ్ళొచ్చాను
అవును అక్కడే ఫుల్లెంజాయ్ జేశారా మొత్తం మీ స్నాప్స్ అన్ని చూస్తా ఉన్నాం అందరు అందరూ నాతో అడుగుతన్నారు ఆ అక్క వాళ్ళు అందరూతున్నారే నాకు చూస్తానే ఉంటాం మేము నాకు వస్తుది అని
ఆహా
వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు
అవునా
ఆ అవును బాగా ఎంజాయ్ జేస్సన్నారు అని జెప్పినా
ఊహు
ఉ
మీ ఇంట్లో పెళ్లి ఎన్ని రోజులు జేస్తారు
మా ఇంట్లో నార్మల్గా టూ డేస్ అంతే
ఆహా ఫస్ట్ రోజు ఏం జేస్స మేము త్రీ ఫోర్ డేస్ అయితుది అంటే మనం చేసుకున్న ఫంక్షన్లను బట్టి ఉంటది ఇంకా
ఆ మాకు నార్మల్గా పెల్ల కూతుర జేస్తారు తర్వాత ఆ వాళ్ళకు
రాత్రి ఉంటదా ఫంక్షన్ మళ్ళీ
ఆ ఆ రోజే రిసెప్షన్ పెడతారు
మాకు ముందు రోజు పెళ్లికూతుర్ని చేస్తారు ఆ రాత్రికి ఏమన్నా ఫంక్షన్లు అట్లా ఉంటాయి కదా ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి దీపాలంకారం స శశిరేఖ పరిణయం అని అట్లా చేసుకుంటున్నారు ఇంకా అయిపోయినాక ఆ రోజే పొద్దునే హెల్దీ ఉంటుంది ఉంటది రంగు నీళ్ళది అది అయిపోయినాక పెళ్లి కూతురు ఉంటుది మధ్యాహ్నం అట్లా పెడ తారు పనిండుగంటలకి మళ్ళీ నెక్స్ట్ రోజు రాత్రి రిసెప్షన్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ రోజు పెళ్లి
ఓహఓహో
ఇంకా మనం మెహందీ అ చేసుకోవాలంటే ఇంకా ముందు రోజు చేసుకుంటారు హెల్దీకి ముందు అట్లా
ఉ అయితే మీరు చాలా బాగా చేస్తారు పెళ్లి
ఉ బాగా చేస్తారు
అవును దగ్గర్లో మీ ఆ బర్త్డే ఉందనుకుంటాను
నీకు గుర్తు ఉందా
ఆ మీ బర్త్డే ప్లాన్ చేయండి
ఏమి లేదు బేకారే ఇంట్లో
మొత్తం ఇంకా ఇట్లో ఇంట్లోనే ఉన్నారు ఫుల్ ఫ్రెండ్స్ అంతా
ఆ అట్లేమి లేదు జాబ్ వస్తే అవన్నీ అన్నినాయి ఏం సాధించినామని ఇప్పుడు అన్ని చేసుకోనీనికి
ఎందుకు రాదు వచ్చేస్తుంది ఆల్రెడీ వచ్చేసింది ఇంకా నేం జస్ట్ పిల్ల వా లేట్ వాళ్లు
అది పిలిచింత బాగుంది కదా ఇంత వరకు శాలరీ అన్నా పడింది
వెయిట్ చెయ్యండి మీ ఇంకా మంచిగా ఏనదడి ఇంకా ఖాళీ ఉన్నాం అనుకోకుండా ఇప్పుడు పెట్టరు ఏ రోజు మర్చిపోయినా ఈ మంత్ అని గుర్తుంది కానీ రోజు మర్చిపోయిన ఎయిటీన్
రేపే
కా ఎయిట్ ఎయిట్ రేపే కదా
అవును
సార ర మంచిపోయా
ఉ పర్లేదు పర్లేదు
తేని గుర్తుంది కానీ మర్చిపోయా
రేపు మహిళా దినోత్సవం
అబ్బ మహిళా దినోత్సవం రోజు ఒక మహిళ పుట్టింది ఏ మనన్నా సింక్ అయిందా ఆ ఇంక మొత్తం మీరు మీ పుట్టినరోజుని మొత్తం ఇన్ని ఇండియా అంత సెలబ్రేట్ చేసుకుంటది
ఉ అవును
అప్పుడు ఇంకా చూసుకోడి ఎక్కడదైనా భారీగా ఉంటది మా కాలేజ్ ట్లో గుడ సెలబ్రేట్ చేస్తున్నారు ఈరోజు
అవునా మీరు పోలేదా మరి
మేం పోలేదు మాకి హాలిడేస్ ఇచ్చినారు మా డిపార్ట్మెంట్
అవునా
ఓ వేరే వాళ్ళందరు సెలబ్రేట్ చేసినారు
ఉహూ
హైలైట్ ఏందంటే ఆ మహిళా దినోచ్చవంని కూడా లైవ్ పెట్నారు అది పెద్
యూట్యూబ్ లోనా ఊహు
ఇంకేమి ఏం చేస్తన్నరు మీ ఇంట్లో అందరు బావున్నార
ఆ బాగున్నారు మీ మా అమ్మ నాన్న బాగున్నారా
ఉ అందరూ బాగున్నారు
ఊహు
అ రీసెండ్ గనే అఆ లేదు జస్ తు పోతా వస్తా ఒకొ నిన్న ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినా వచ్చాం మొన్న ఆ అంతక ముందు టూ డేస్ బ్యాక్ హిందూపుర్ కి వెళ్యా
ఉ హు
అక్కడ మా అక్క వాల్తో కొద్సేపుండి వచ్చేస్త
అవుండ్లే
పెళ్లి కని
ఆహ
ఈ పెళ్ళికి పోవాలంటే భయం అయితాంది ఇప్పట్లో ఎంబిఏ అయిపోవచ్చింది ఊ మన పెళ్ళి ఎప్పుడని అలుగుతారు అప్పుడే నేన్ రాన్ పిల్సకపోయినారు ఇంకొకసారి రమ్మండి అయ్ పోతారు మీరు అన్ జొప్పిన
అడిగినారా ఎవరన్నా
ఆ నీపెళ్ళెప్పుడు ఇంకా అయిపోతది ఊ ఆ లేదు రేపే రాండి నెక్స్ట్ మంతే అని జెప్పిన
ఉహూ
అది పక్కనికి వచ్చి మమ్మీతో చెప్పిన వాళ్ తో చెప్పలేదు చొప్తే ఇంగంతే నాపనౌట్ ఆడే
అంతే అడుగుతూనే ఉంటారు అందరూ
అవును ఇంకట్నుంచి పెళ్ళిల్లకు పోడం మనేయల్ల కుచ్చోల్లు లేకపోతే మనల్ని యాదో ఒక రోజు బుక్ చేస్తార్ ఇప్పుడు మనమ్ అయిపోతామ్
ఇంకెక్కడికి ఎళ్ళారు మీరు చిన్నప్పుడు ఏదన్న ప్రదేశాలకి
ఏముండదు ఆ వెళ్ళా చాలా బావుంటాది కొలె నొప్పుల్
ఇంకా ఏమెళ్లారు షిరిడి ఆ నేను ఎళ్ళాను
గోల్డెన్ టెంపుల్ నైటు ఎల్లార మార్నింగ్ వెల్లారా
నైటూ మార్నింగ్ రెండు వెళ్ళాము
ఆ చూ నైట్ హైలైట్ ఉంటది కదా చ్
అవును బాగా మెరుస్తా ఉంటది
హ్ లైటింగ్ తో అక్కడ షాపింగ్ కూడా చేయ్యొచ్చు చాలా బాగుంటాయి ఆడ
నేను అప్పుడు చేయలేదు కానీ షాప్ పింగ్ జస్ట్ అక్కడ గుడికి మాత్రమే వెళ్లొచ్చాం తిరుమలకి వెళ్ళేటప్పుడు కాని పాకం ఈ గోల్డెన్ టెంపుల్ అవ్ అన్నీ వెళ్లేేసి వస్తాం అన్ని దగ్గర దగ్గరే ఉంటాయని
అవును అక్కడ ఆడ అక్కడ దగ్గర్లో ఏదో తిరుపతిది వెంకటేశ్వర స్వా స్వామి ఉన్నారు మన తిరు తిరుమల కాకో కుండా తిరుపతి లాగా కొండలాగ కొండలు లోపల ఉంటాడు స్వామి చాలా బాగుంటాడు ఆ గోల్డెన్ టెంపుల్ దగ్గరే దాని పేరు తిరుపతి ప్లేసు కానీ తిరుపతిలో కాదు
ఉహు ఈసారి ఏళ్ళినప్పుడు చూడాలి అది కూడా
అవును చాల బాగుంటాడు అసలు షాక్ అసలు అడ్ చూసి వెంకటేశ్వర స్వామి ఆ ఒక్కరే ఉంటారు ఆ కొండలో మధ్యలో గుహలా ఉంటది
తిరుపతిలో మీరు అన్నీ పోయారా గోవింద్ రాజా స్వామి గుడి అల్వేలు మంగమ్మ ఇస్
ఉ అన్నీ ఎల్లాన్ కన్ నీ అక్కడ పైన ఆ జపాలి ఆంజనేయ స్వామి స్వామి ఉంటాడు కదా నేను అది మిస్ అయిపెనా అవును
దానికి సపరేట్ బస్సులన్నీ ఉంటాయంట తిరుమలలో వెళ్ళనీకి
పోతే ఆ ఆ ప్లేస్ చూసుకొని రాండి
ఉహు
అహ్ అదయితే బాగుంటంది అక్కడ ఎప్పుడు విండమే కానీ చూడ్డం లేవక్క
ఉహ్
ఎప్పుడు వినడమే గాని చూడలేదు ఎప్పుడు
అవునా ఈ మధ్య రీసెంట్గా ఫేమస్ అయ్యింది జపాలి ఆంజనేయ స్వామి తిరుమలకి ఎన్ని సార్లెల్లారు మీరు
హు తిరుమలకి అసలు గుర్తుకూడా లేదు చాలా సార్లే ఏళ్ళా
కాళీ నడుకతో వెళ్ళారా ఎప్పుడన్నా
ఆ కాలి నడుకతోనే వెళ్ళాల్లా ఆ లాస్ట్ టైం కి
అలిపిరిన శ్రీవారిమెట్లా
అలిపిరినే ఎప్పుడు శ్రీవారి మెట్లు ఎక్కలేదు
ఆహా
తుంది ఇప్పుడు ఈ మంత్ అన్నా నెక్స్ట్ మంత్ అన్నా మళ్ళీ ప్లాన్ ఏస్తున్నారు మా ఫ్రెండ్స్
అబ్బో బాగా ఎంజాయ్ చేసి రండయితే
హు వాళ్ళింక లాస్ట్ కదా అది అందుకు కొంతమందయితే ఎంజెస్ సెమ్ రిజల్ట్స్ వచ్చినయి పాస్ అయితే వస్తామనుకున్నారు కొంతమంది అందుకు పోదామన్ టన్నారు
అవునా వెళ్లేసి రండి బాగుంటది.
అవును ఖచ్చితంగా పోల్ల ఇన్ ఇన్ని రోజుల ప్లేస్ లోనే ఉండి ఎవరన్న అడిగితే తిరుపతికి పోలేదా అనుకుంటారు అందుకు ఒక్కసారైనా పోయి రాల్ల మా కాలేజ్కి దగ్గరే అందుకు
అవున్లే వెళ్లేసి రండి.
ఇంగ కా మీరు వెళ్ళలేదా తిరుపతికి
ఆ రీసెంట్గా వెళ్ళి వచ్చాను ఒకసారి నేను
అవును. అప్పుడు చాలా రష్ వస్తున్నారా చాలా మంది
ఆ ఉన్నిన్నారు మేము కింద అక్కడ తిరుపతిలో టోకన్ తీసుకొని వెళ్ళామా దాదాపు ఒక పది గంటలు పట్టిన్నింది.
వామ్మో ఎందిది. అయినా అది తక్కువే అంటారు.
మ్. మా అమ్మ వాళ్ళకి అక్కడ ఆన్లైన్ లో డిప్పే ఇస్తాం కదా అట్లా డిప్పు తగిలి వాళ్ళు ఉన్నిన్నారు. వాళ్ళకు బాగా సుప్రభాత సేవ తగిలింది ఫస్
వావ్ చాలా లక్కీ.
అవును. మ్ వాళ్ళకి పొద్దునే దర్శనం అంట సుప్రభా
అవును అది తగలడం చాలా లక్కుండల్లా నేను ప్రతి మంత్ ట్రై చేస్ స్సా ఇప్పుడికి టూ త్రీ ఇయర్స్ అయితాంది అయినా తగలేదు నాకేప్పుడు
అవునా
ఆ డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసినా
ఆహా! మేమేసినా రెండో నెలలోనే వచ్చిన్నింది.
అంతే మొన్న రీసెంట్గా వాళ్ళు ఎక్స్ట్రా ఎసినారనమాట ఎక్స్ట్రా రిలీజ్ చేసినారు. మీరు అప్పుడేసింటారు అందుకు నేను అది మిస్ ఆయిపోయినా మ్ అదేసింటే బాగ్లేదు.
మ్ సరే అయితే
ఓకే మ్ సరే బాయ్ బాయ్ బాయ్